హలో ఆ చెప్పండి లక్ష్మీ గారు ఏం లేదండి
ఎక్కడున్నారు
హైదరాబాద్ లో ఉన్నాం
ఎప్పుడు వస్తున్నారు
ఇప్పుడు వస్తున్నా ఇంటికి వస్తుం
అంటే ఆల్రెడీ ఇప్పుడు బస్సు ఎక్కిన్రా ట్రైన్ లోనా
బస్సు బస్ ఎక్కినాం తర్వాత ఇగో సికింద్రాబాద్ రాలే ఇంక
ఊ
ఇక్కడ కోటి దగ్గర ఉన్న
ఆహా
ఏంటి ఏమైనా కొత్తద టాస్క్ తెలియకుండా చేశిండ్రా మరి
ఈ మధ్యలో ఇప్పుడే వచ్చింది
ఆహా
జరిగిందే మనం చేసినప్పుడు
ఆహా
ఇప్పుడుచ్చింది మల్ల
అవునా ఎసిద్ధ మరి ఎంతొచ్చింది ఇన్కమ్
అప్పుడు దానికి సెవెన్ హండ్రెడ్ వచ్చింది
మీ పనే బాగున్నదిగా బానే వచ్చుంది
ఊ నీకు అప్పుడు అకౌంట్ నెంబర్ నీకు యాడ్ చేయాలి
ఆహా
ఊ
అకౌంట్ నెంబర్ అంటే ఇప్పుడు అంటే యుపి ఐడి యుపి అగిడి యుపిఐ ఐడి అడుగుతుంది అది
ఆ అవును అది దా అద అంటే అకౌంట్ బుక్ క్ లో ఉంటుది యుపిఐ ఐడి అని ఉంటది
ఆహా కాదు మన ఫోన్ లో ఉన్న ఫోన్ పే లో ఉన్నది అది కాపీ పేస్ట్ చేసేయనా మరి
ఆ
అ
అవును చేసేయండి
ఆహా అదే మాకు తెలియదు మీరు కొద్దిగా చెప్పాలి కొద్దొ కుప్తుది చెప్ త్తే మాకు తెలుస్తాది ఆ ఆ
ము అప్పడి పేమెంట్ రావాలన్నా కూడా వస్తుంది ఏం కాదు
ఆహా
ఊ
అది అమౌంట్ ఎక్కడ చూపిస్తది అంటే పేమెంట్ లేస్లన
అంటే మనం చేసే టాస్కులోలో ఇప్పుడు మీకు ప్రొఫైల్ టాస్క్ అని కనిపించింది కదా దాని పక్కన లావాదేవీలని తెలుగులో ఉంటది
ఆహా
సైడ్ కు ఉంటది అందులో దాన్ని టైప్ చేసి చూస్తే మనకు కనిపిస్తుంది
ఓకే ఓకే అట్ల నా
ఇంకేంటి మరి తిన్నావా
ఆ తిన్న అండి ఇప్పుడె తిన్న ఎంటి ఈయళ స్పెషల్
ఇవాళ స్పెషల్ ఏం లేదు ఓన్లీ టమాటా ఉల్లిగడ్డ కలిపి వండిడ్రు సా సాంబర్ జేస్నాం
ఆహా అయినా మీ మీరేం జేసినా బానే ఆ
ఆ మేమేం చేసినా స్పెషల్గా ఉంటదా
అవును
మీ మీదే ఇవాళ స్పెషల్ కదా మాదేమి ఉంది
మీదెం స్పెషల్
ఇప్పుడు మీరు వస్తే ఎట్లుంటది స్పెషల్ వేరే లెవెల్గా ఉంటది
ఆ మీర రావాలి తప్పది ఇగ
హ్మ్ ఇగ సంతోషం మొత్తం మీరు ట్లుంటారంటే అట్లా ట్రీటిస్తారు ఇక సంతోషాన్ని మొత్తం చూపిస్తారు మాకు
అవునవును మీరు వస్తున్నారా మరి మా ఇంటికి
పిల్చిండ్ర మమ్మల్ని
అదే మీ అదే అంటే మీ ఇంట్లో ఉన్నరా
లేదు
మరి పిలచ్చా అట్లా
మేము చాలా చోట్ల పోయినాం ఇగ అందరి దగ్గర
అంతేనా ఓకే నేను ఈవినింగ్ వచ్చి పిలు నేను ఈవినింగ్ వచ్చి పిలుస్తాను అండి
నేను చూస్తాగా
నేను వస్తా అన్నాగా
నువ్వు వచ్చేసరికే ఈవినింగ్ అయితది
ఆ వచ్చే సరికి ఈవినింగ్ పర్లేదు నేను ఎంత నైటైనా వత్తాను వచ్చి పిల్చుకొని పోత మా ఇంటికి
హ్మ్ ఇంకేన్ మరి
మీరు మొన్న బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు కదా కార్య యాప్
ఆ ఆ విషయం ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు
ఆ...
మ్ ఇంకా మరి విశేషాలు ఏంది ఎక్కడైనా వీకెండ్ పోవాలనుకోలేదా ఈ సమ్మరు కాలేజే ఉందా
ఈ సమ్మరు వీకెండ్ అంటే వైజాగ్ పోదాం అనుకున్నాం విజయవాడ
మీరు ఒ
వైజాగ్ వైజాగ్ బీచ్ అంటే నేను నవీన్ బావ అనుకున్నాం
ఉమ్ ఇద్దరేనా ఇద్దరు వెళ్తే ఏం బావుంటది
గిరి హిల్స్ ఉన్నది గ కైలాస గిరి హిల్స్ లా అక్కడ ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ కట్టిర్రు సూపర్ ఉంటది లొకేషన్ నువ్వు ఒకసారి గూగుల్లో టైప్ చేసి చూడు
ఏం ఏమని కొట్టాలి
ఆ వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ లేకపోతే గటసాగిరి బ్రిడ్జ్ కొడితే వస్తది అది సేమ్ మన చైనా చైనా లాస్ బ్రిడ్జ్ ఉన్నట్టు ఉంటది సూప ర్ ఉంటది లొకేషన్ అక్కడ సముద్రం అక్కడ హైలట్ గా ఉంటుంది నేను ఫోటో పంపిస్తాను అండి మీకు
మరి ఎప్పుడు వెళ్తున్నావు
అదే అనుకున్న కాకపోతే ఇగ టైం కుదరాలి బావకు డ్యూటీ
డ్యూటీతో పాటు కొంచెం హెల్త్ పరంగా కూడా ప్రాబ్లం అయింది కదా
ఆ అదే అదే అందుకే ఇక మేము టైం తీసుకున్నాం యాక్చువల్గా నేను ఎప్పుడో చెప్పినా నవీన్ బావ కి పోదాం అన్నాడు కాని ఇగా ఎస్ ఆయనకు కుదురుతా లేదు నాకు నాకు టైం లేదు ఆయనకి టైం లేదు
అవును
మరి మనం పోదామా మనం ఇద్దరం
ఫ్యామిలీ తోటి పోతే బాగుంటది
అదే ఫ్యామిలీతోడి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ
పోతే బాగుంటది మరి అక్కడే కాకుండా ఈ సంవత్సరం తిరుపతి వెళ్తే బాగుంటది
ఆ తిరుపతి అదే వెళ్ళాలి మీరు రెడీ ఆ మరి మీరు రెడీ అంటే మేము రెడీ
నిజం మేము వెళ్ళాలి అనుకుంటన్నం
ఇప్పుడు
ఇప్పుడు మన పత్తి గింజలు వేయాలి అనుకుంటున్నారు ఇప్పుడు అచ్చు తీస్తున్నారు అందరు
ఆ
ఈ వర్షం కొరకే వెయిట్ చేస్తున్నాము కానీ వర్షం రావట్లేదు అది పడితే బాగుండు మంచిగా పత్తి గింజలు వేసుకొని కొంచెం వెదర్ కూడా కూల్గా అవుతుది పోతే అయినా బాగుంటది ఈ ఎండ కి పోయినా ఎట్లుంటది పిల్లల తోటి
అవునవును బాగుంటది ఇప్పుడు అయినా రష్ ఘోరంగా ఉన్నదంటారు నాకు తెలుసు
చూసినా కాదు చూడడం కాదు గాని మన శ్రవంతి వెళ్ళింది
హా నేను కూడా చూసిన
ఆ ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది వెళ్ళి ఆమె
ఆహా అదే ఎంత ట్వంటీ అవర్స్ పడుతుందంట లోపల గేటు తీయడానికి
బాపురె
నేను టీవీ చూసినా
తోచక జనాలకి ట్రైన్ లో వెళ్లి రావచ్చు అని ఆలోచనలో అందరు వెళ్తు
అదే అదే మళ్ళా తర్వాత ఇక స్కూల్ స్టార్ట్ అయితే ఇవాళ పిల్లతోనే పోతున్నా
ఆ
ఇగ రోజు మనం న్యూస్ చదివె అలవాటు కాబట్టి చూసిన నేనేదో అలా
అవును
ఆ ఇంకా
మళ్ళా నేను కాల్ చేస్తా
సరే ఓకే ఎవరు